నమస్కారం సార్
స్కారం మేడమ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు
గుడ్ ఈవినింగ్ ఏ ఏం జేస్తున్నరు
ఏం లేదు ఏం లేదు మేడం అ ఉడిక్కెనె ఉన్నాము ఎండ బా ఎండ తీవ్రమైన ఎండ ఉన్నాయి గదా మేడం ఈ రోజు
అవునండి
చాలా అంటె చాలా ఏండున్నది మేడం
అవునండి మరీ ఎండలో ఇంట్లో ఏం జేస్తున్నరు
ఏం లేదు మేడం ట్లాడమే జరుగుతుంది మేడం, మీతో మాట్లాడి నాకు చాలా సంతోషం అన్ పిస్తున్నది మేడం మీరూ మీరు ఇవి ఎలా ఉంది మేడం ఈ మీ సైడ్ అంట్ అంటే మీ పట్టణంలో, మీ గ్రామంలో ఈ రోజు వాతావరణం ఎలా ఉన్నది మేడం
బాగా ఎండనే ఉందండి ఇక్కడ అన్ కా ఎండ లేకపోతే గూడ మబ్బు కొంచెం మబ్బు అస్ స్తుంది గనీ వేడైతే బొ ఘోరంగా అయితుందండి సల్
వర్షాకాలం వాన వర్షాకాలం లా ఉన్నదా మేడం అసలు
ఏ లేదండి వర్షాకాలం లాగ ఒక్క రోజు గూడ గడపుతలేదండి, రెండు రోజులయింది వర్షం కాలం స్టార్ట్ అయి మీరగ్ నుంచి
ఎలా ఉన్నది మేడం మీ మీ మీ సార్‌కి ఎలా ఉన్నది మేడం ఆరోగ్యం
ఆ ఇప్పుడు అంతా మంచిగానే ఉందండి
ఎక్కడ ఉన్నాడు సార్ ఎక్కడ ఉన్నారు మేడం
ప్రస్తుతానికి రె రెస్ట్ తీసుకుంటున్నారు అండి
డ్యూటీకి వెళ్ళలే మేడం
లేదండి ఆ ఇప్పుడు రెస్ట్ మీద ఉన్నారు రెస్ట్ మీద ఉం
అంటే మా ఓకే ఓకే అం అంటే మొన్న జరంమాచ్చినప్పటి నుంచేలి డ్యూటీ ఎక్కలేదు సార్ ఇంకా
అవునండి
ఓకే ఓకే మేడం కొంచెం కావాలి కదా మేడం
అవునండి హెల్త్ మంచిగుంటేనే కదా అం డి ఏదైనా
మేడం సార్‌కు నిద్రలేమి వల్ల జ్వరం వచ్చినాది మేడం నిద్రలేమి
అవునండి అందరు అదే అంటున్నారు నిద్ర లేకపోటమే అట్లా అయిందని అంటారు నిద్ర లేకపోతేనే అట్లా అయిందని అంటారు
అదే అదే సార్ అంటే ఇప్పుడు సార్ది కొంచెం నైట్ డ్యూటీ కదా మేడం అంటే సార్ ఎప్పుడు కూడా అంత నైట్ డ్యూటీలో చేయలేదు కదా అంటే ఏంటిదంటే ఎప్పుడనా సారు ఏంటిదంటే డే ఉంటుండే నైట్లా పడుకుంటుండే కొంచెం కంటిన్యూస్లో నాలుగు రోజులు డ్యూటీ చేసేవా ఎందుకంటే సార్కు నిద్ర అనేది కొంచెం ఉమ్మ్ సమయం అనేది కేటాయించక సార్‌కి కొంచెం ఫీవర్ అనెది వచ్చింది మేడం ఏం కాదు మేడం తగ్గిపోతది ఇప్పుడు ఎలా ఉన్నది మేడం ఇప్పుడు ఓకేనా మేడం ఆరోగ్యం సార్ది
ఆ ఇప్పుడు ఓకే నే
సరే వెళ్తున్నారా మేడం బయటికి
ఆ వెళ్తున్నారు బయట కూర్చుంటారు బయట అంటే మా ఇం ఇంటి దగ్గరనే రోడు మీద కూర్చుంటారు ఉమ్
ఆహా అంటే మీ ఇంటి దగ్గరలోనే అం అం భోజనాలు అయినాయ మేడం మీరు ఏం ఏం చేశారు మేడం ఈరోజు
నేను ఇప్పుడే జేస్తున్నాను సార్
ఏం చేస్తున్నారు మేడం
ఇప్పుడే వంట అయి అయితుంది అన్నం చేస్ చేసినా ఆ ఇప్పు డు మటన్ ఫ్రై చేయాలన్న మాఅయనే ఇప్పుడే వచ్చేటప్పుడు తెసుకున్నాము మీ కలి
ఆ ఓకే మేం మేం మేము ఈరోజు మటన్ తెచ్చుకున్నాం మేడం మేము ఈరోజు
అవునండి మా ఆయనకి ఓన్లీ ఆనియన్ ఆనియన్లో ఫ్రై చేసి అయితే మంచిగా వేడివేడి అన్నంలో తినేస్తారండి మా ఆయన
ఈరోజు మటన్ ఇంకా బగారా చేశాం మేడం
అవునా సార్ మ్మ్ఉహ్మ్
తినేశారా మేడం ఓఓ
అ అవునండి ఈ రోజు మటన్ బగారా అంటే ఎవరైనా ఒకటిన్నర కాకపోతే కూడా తినేస్తారండి
ఆహా నే నే నే నేను ఎటువంటి వ్యక్తిని అంటే మేడం అంటే మాంసాహారం ఉన్నదంటే తొందరగా తింటారు మేడం అంటే వెజిటేరియన్
అవునండి అ సేమ్ మా ఆయన కూడా అట్లనే అండి మా ఆయన కూడా సేమ్ ఏదైనా టేస్ట్ ఉంటేనే మాంసాహారంలో తినేస్తామండి టైమింగ్ కూడా చూడం
అదే మాంసాహారం ఉంటే నేను ఏంటిదంటే తొందరగా తినేస్తాను ఒకవేల మాంసా హారం లేదు శాకాహారం ఉంటే దగ్గరి పోను ఇంకోటి ఏంటిదంటే అంటే ఉపాసం అన్న పంటగాని అది తిన మేడం ఏంటిదంటే కడుపు పన్నా ఇష్టం ఉంటది కానీ కొంచం తినేందుకు బాగా అది అంటే బాగాలోచించి తినాలని చేస్తరు చూడండి మేడం అలా అనిపిస్తది మేడం ఒక్కోసారి మీ మీ మీ వారు కూడా అలానే చేస్తారా మేడం
అవునండి మాసారు కూడా అట్లనే కాకపోతే పప్పులు ఉంటాయి కదా పప్పు పప్పు పప్పు చారు ఇవి ఉంటే ఏం ఆమ్లెట్ వేస్తే కూడా తినేస్తారండి అట్లాని ఏం లేదు
ఆహా మీ మీ మీ సార్ మీ సార్ గారు మీ సార్గారు ఎక్కువ దేనిని
మసారా బీఫ్ బీఫ్ తింటరండి ఎక్కువ చాపా ఫిష్ ఫిష్ కర్రీ బీఫ్ కర్రీ
ఏ ఎ ఇప్పుడు ఎంత తెచ్చారు మేడం మీరు ఇప్పుడు
మేమండి హాఫ్ కేజీ తీసుకున్నామండి నేను తిననండి ఈ మేకది నాకు ఇష్టం ఉండదు మా అత్తమ్మ ఆ తింటరు అండి
మీ కూతురు గారు తింటారా అండి
లేదండి ఇప్పుడు వరకయితే అలవాటు లేదు మా కూతురిని చికెన్ కూడా తినదండి ఆమె ఎంత మెత్తగా చేసిపెడితే కూడా
అయ్యో ఇంక అలవాటు కాలేదు కద మేడం
కాలేదు ఎప్పుడైనా ఆ ఎవరైనా తింటూ ఉంటే ఆమ్లెట్ థిక్ ఆమ్లెట్ అంటారు కదా
అవును మేడం ఉప్పు వేసి చేస్తరా
ఆ అది తింట
ఓకే ఇంకా పెరుగా ఇంకా పెరిగి పెరిగినాక చూడాలి మేడమ్ మరి
ఆ మరి నాలెక్క అవుతదో మా ఆయన లెక్క అవుతుదో చూడాలండి
ఇప్పుడు ఇప్పుడా హాఫ్ కేజీలో ఇప్పుడు మీ ఇప్పుడు హాఫ్ కేజీలో ఆయనగారికి మీ అత్తగారికేనా మేడం
అవునండి ఓన్లీ ఫ్రై కదా అండి ఒకటే పు
ఆహా ఒకటె పూటల
అవునండి ఓన్లీ ఫ్రై కదా ఆనియన్స్ వేసేసి ఏమి ఆ ఉంటది కొంచెం
అవును అవును మేడం ఏదో ఏదో ఆ సాయంత్రానికి మీ అత్తగారికి రెండు ముక్కలు మీ ఆయన గారికి రెండు ముక్కలు అంతేనా మేడం
అంతె అంతె
ఎలా ఉన్నది మేడం మాంసాహారానికి
ఇప్పుడైతే మూడు వందల ని తీసుకున్నామండి ఇప్పుడు మా సైడ్ ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చే అప్పుడు కేజీ ఎం ఎంత నోండి నాకు తెలివది అంత ఐడియా ఇప్పుడుయితే మూడు వందలు ఇస్తే మా ఆయన తీస్త
మూడు వందలు ఇస్ అవును మేడం మూడు వందలు ఇస్తే ఎంత తీసుకున్నారు
హఫ్ కేజీ అంటే ఆరు వందలకి కేజా
హాఫ్ కేజీ మూడు వందలు ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలకి కేజా మేడం కాదు మేడం
లేదా అండి మరి ఎంతనో అండి మూడు వంద
ఏ లేదు అంత అంత అంత అంత మటుకు పెరగలేదు మేడం అంతా పెరిగదు గదా మేడం మీరు బీఫ్ అంటున్న ఆ బీఫ్ అంతగనం ఎక్కడ
బీఫ్ లేదండి ఇది ఇది బీఫ్ కాదండి ఇది బీఫ్ కాదండి
అంటే ఇప్పుడు మీరు తెచ్చింది బీఫ్ గాదా మేడమ్
కాదండి నే మేము నిక్ అదే చెప్తున్నాం గదా బీఫ అయితే నేను తింటుండే మటన్ మా అత్తమ తింటది మా ఆయన తింటడు
అంటే మీరు మటన్ తినరా మేడమ్ మీరు
తినమ అండి తినం బీఫ్ ది తింటాం ఈ మటన్ది తినమండి
ఎందు ఎందుకు మేడం
ఇది ఏమో అండి ఎంత మంచిగా చేస్తే గూడా నాకు తిన బుద్ధి కాదండి నేను దావట్లా పాటిస్త ఇంట్లో గూడా వెళ్తే తిననండి ఎవరికైనా పక్కో ళ్ళకి ఎపిస్తా
మళ మరి మీకు నచ్ మే మేకలను చూస్తే ఎందుకు అనిపిస్తాది మేడం
లేదు లేదండి ఇప్పుడు మేక కూర చూస్తే మేకనే గుర్తొస్తదండి ఏం ముట్టనండి మేకది
మరి బీఫ్ మరి బీఫ్ ను చూస్తే గుర్తుకు రాదా మేడం మరి
అదేమోనండి అది తింటాం అది గూడా ఎక్కువ తిననండి రెండు పిస్ పిస్లు ఒకటే పూట తింటా అండి అది గూడా చికెన్ అయితే బాగా ఇష్టం అండి చికెన్ మూడు పూటలు గూడా తినేస్తా
ఆ అలా గాదు మేడం అది గుర్తుకు వచ్చినప్పుడు ఇది గూడా గుర్తుకు రావాలి గదా
ఏమోనండి తింటానండి బీఫ్ ది
ఓకే ఓకే మేడం ఇంకా మీ మీ మీ ఆయన గారు ఇప్పుడు రెస్ట్ చేస్తున్నారు మేడం ఇప్పుడు
అవునండి రెస్ట్ తీసుకుంటున్నారు మేము కర్రీ చేస్తున్నాము మా అత్తమ్మ గూడా రెస్ట్ తీసుకుంట ఉంది ఇగ మా బిడ్డ ఏమో ఆడుకుంటందండి బయట
మీ అత్తగారు అంటే ఈరోజు ఎవరి కలవలేదా మేడం
ఆ కలిసింది ఆమె బయటనే ఉంటది కదా పొద్దుగాళ్లేస్తే
మ మందరిచ్చారా మేడం ఎవరు నాన్న వారు
ఏమనండి నేను ఈ రోజు బయట వెళ్ళలే అండి నాకు పని కాగలే ఇక హాస్పిటల్ అటుూ ఇటుూ తిరగడానికి మళ్ళీ వచ్చి వంట చేయడాన్
వారి వారికి చాలా పరిస్ వారికి అందరుూ పరిచయాలు బాగున్నారండి
అవునండి ఇంకా మీది సాయంత్రం వరకు అయితద అండి కరీ
అయి కాల్ మేడ అఐపోనాట్ట కాళ ఏనా మేడమ్
అవున మీరు కేజీ తీసుకుంటరా అందరుూ పెద్ద ఫ్యామిలీ ఉన్నరు కదా
ఏ లేదు మేడం మేము ఈ రోజు ఒకటే పూటకు అయిపోతుంది అది గంజు క చెప్పాను కదా మేడం
ఉమ్
ఇవేడం ఆల్రెడీ అయిపోయినట్టే మేడం ఇప్పుడు ఇప్పుడు కడిగేస్తారు మేడం
ఎట్లా ఉన్నది
నాలుగొందలు రూపాయల్ హాఫ్ కేజీ మే నాలుగు వంద రూపాయల్ హాఫ్ కేజి మేడ మేడం నాలుగు వందల రూపాయలు హఫ్ గైడ్ చేసాము మీతో మాట్లాడుతుంటే సమయం తెలువట్లే మేడం
అవునా ధన్యవాదాలాండి